హలో
దేని గురించి మాట్లాడుకుందామండి
మ్ మీరే చెప్పండి ఏదైన
నగరంలో చదివే విద్యార్థులకు మరియు గ్రామంలో చదివే విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయో మాట్లాడుకుందాం
ఆ చెప్పండి
ఓకే ఇప్పుడు మీరు ఎక్కడ చదువుతున్నారు నగరంలోనా
మ్ గ్రామంలో అండి
ఓకే గ్రామంలో అంటే నగరంలో ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తాయి అనుకుం టున్నారా గ్రామంలో ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తాయ్ అనుకుంటున్నారా
అ చాలా మంది ఫస్ట్ ఆ మొదటిగా పా-నగరానికి వచ్చి దాని తర్వాత గ్రామాలకు వస్తారండి ప్లేస్మెంట్ కు వాళ్ళు ఏదైనా ఫస్ట్ పట్టణాలు చూస్ పట్టణాలు చూసుకొని మళ్ళ మల్ల గ్రామం లేకి వస్తారండి సో మ్ ఎక్కువ మంది నగరంలో ఉన్న వాళ్ళనే తీసుకొని మిగిలినవి ఏవైనా ఉంటే అట్లా గ్రామాలకు వస్తారండి మ్ అంటే గ్రామంలో వాళ్ళకంటే పట్టణాల్లో చదివే వాళ్ళకి కొంచెం బాగా చదుతారని వాళ్ళు అని నమ్ముతారని మొదటిగా పట్టణాల్లో వాళ్ళని తీసుకొని మిగిలితే మళ్ళా గ్రామంలో ఉన్న వాళ్ళకి సారండి
అంటే ఇప్పుడు మా కళా శాలలో క్యాంపస్లు అన్ అంటే కంపెనీలు ఎక్కువ వస్తాయని మీరు చెప్తున్నారు
ఆ అవునండి
మ్ అయినా మా మా కాలేజీలో ఒక ఏం కంపెనీలు రావు కదండి
మీర్ మీ మా మామూలుగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా అలానే మా మాట్లాడుకుంటారు అదే మీరు అలా వస్తాయా రావా అని కంచం చెప్పితే
మ్ అయినా నగరంలో చానా తక్కువ ఉంటాయండి అవకాశాలు
మ్
గ్రామంలో అయితే ఎక్కువ ఉంటాయి
మ్
ఎందుకు చెప్పండి
అయ్ అంటే పట్టణ నగరంలో ఉన్న వాళ్ళకి కొంచెం టెక్నాలజీ పరంగా కొంచెం ఎక్కువ అవగాహన ఉంటాది ప గ్రామంలో ఉన్న వాళ్ళకి అంత టెక్నాలజీ పైన అంత అవగాహన ఉండదు కాబట్టి అందుకు ఎక్కువ మందికి నాగా నగరంలో ఉన్న వాళ్ళని తీసుకుంటారని నేను అనుకుంటాను అన్నానండి
ఊ
నిజమే కదా
అంతే అండి
ఉ
కళాశాలలో రాకపోతే బయటికి వెళ్ళి ఎతుక్కోవాలండి అడుక్కునే వాళ్ళే నయంమండి
ఇం లేకుంటే పోయినా పె పెద్ద పెద్ద సిటీలకి వెళ్ళి కడమ్మ హే పోయి జాబ్ కోసం సర్చ్ చేసుకోవాలండి
ఉ అది ఏమైనా కోర్సెస్ ఏమైనా ఉంటే నే
ఊ మళ్ళా లేకు కొంటె సిటీకి వెళ్ళి అక్కడ కోర్స్ తీసుకొని ఒక ఒక ఆరు నెలల పాటు లేక ఒక సంవత్సరం పాటు ఏదైనా కోర్సు ట్రైనింగ్ తీసుకొని దాని నుంచి ఉ మళ్ళా దాన్ని చదువుకొని మళ్ళా మనం ఏదైనా ఆ కంపెనీలకి వెళ్ళి అక్కడ మనం సెలెక్ట్ జాబ్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ కావాలండి అదంతా ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ ఉంటాది అదేదో ఇక్కడ కాలేజీ లో ఉన్నప్పుడే ఒక చిన్న జాబ్ తీసుకుంటే మళ్ళా కొంచెం నెక్స్ట్ బయటకు వెళ్ళినా కూడా కొంచెం బెనిఫిట్ గా ఉంటాదండి
ఊ అంది కాలేజ్ లోనే మనకి ప్లేస్ మెంట్ రావాలి అని అంటే చాలా బాగా చదువుకోవాలండి
కాలేజ్ లోనే వస్తే కొంచెం బయటికి వెళ్ళిన కూడా ఓ మాకు వస్తది అని కొంచెం ఒక నమ్మకం ఓ ధైర్యం ఉంటదండి అది ఇక్కడ కాలేజీ లో రాకుండా బయటికి వెళితే మనకు వచ్చదో రా రాదో అని అది డౌ డౌట్గా కొంచెం అంత కాన్ఫిడెన్స్ గా లేకోకుండా కొంచెం అంత ఎఫెక్టివ్గా ఉండలేమండి మనీ
అవునండి
ఉహు మనకు ముందుగానే ఒకటి వచ్చే ఇంకో దానికి ఇంకో కొంచెం హైప్ ఏదైనా కొంచెం హైప్ ఎక్కువ ఆ శాలరీ వచ్చేది కాగాని అయిపోయి ఆ పొజిషన్ ఉండదానికి కూడా ట్రై చేసుకోవచ్చు
అంటే మీరు కళాశాలలోనే ప్లేస్మెంట్ ఎలాగైనా సంపాదించాలనీ నీ గట్టిగా దాన్ని ఏమంటారు ప్రయత్నిస్తున్నారా
అవునండి ఖచ్చితంగా కాలేజ్ లోనే ఒక ఎ ఒక అఫర్ లెటర్ కాని తీసుకొని వెళ్ళాలి అని నేను గట్టిగా అనుకుంటాన్నను
మీలో ఇంత కసి రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి నేను
ఉ
ఉ
కసి ఎం లే ఇంత చదువు చదివి మంచిగా చదివినాం మంచిగా జాబ్ తెచ్చుకోకుండా ఇంత చదివి కూడా వేస్ట్ కదండి ఎంతో చదువుకుని మంచిగా జాబ్ తెచ్చుకుంటే మన అమ్మమ్మనే ఆ అమ్మ నాన్నని బాగా చూసుకోవచ్చు కదండి
ఊ
ఊ
మీ అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలని చదువుకుంటున్నారా అండి మీరు
ఆ అవునండి వాళ్ళు చదివేదే మనమ్మ మంచిగా పేరు తెచ్చి మంచిగా వాళ్ళు మా కొడుకు చదువు బాగా చదువు పని మంచిగా, తెచ్చుకున్నాడని వాళ్ళు అని అనుకుంటే చాలండి.
ఓహో అంటే మీరు కాలేజ్ లో జాబ్ కొట్టేస్తారు సరే అండి మీరు కాలేజ్ లో జాబ్ బ్ కొట్టిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేసి చెప్పండి.
ఉమ్ సరేనండి ఏమండి మీరు కాలేజీలో జాబ్ కొట్టలేరు అనీ మీరేమన్నా అనుకుంటున్నారండి
లేదండి నా నేను ప్రయత్నం చేయట్లేదండి నేను ప్రయత్నం చే స్తే వస్తుంది అనీ నమ్మకం ప్రయత్నం చేయట్లేదు కదా ప్రయత్నం చేయకున్నా
మీ మీ అమ్మ నాన్నకి మీ జాబ్ చేయడం ఇష్టం లేదాండి.
అదే అండి ప్రయత్నం చేయకుండా మాట చెప్ప చెప్పలేం కదా అండి అందుకే ఏదైనా ప్రయత్నం చేసి నాకు జాబ్ కావాలంటే ఓకే నేను
నాకు ఇంకా టైం ఉందండి ఇంకా నేను ఇది ఇంకా థర్డ్ ఇయర్ ఏ అండి ఇంకా వన్ ఇయర్ ఉంది.
వన్ ఇయర్ లేదండి మీకు త్రీ టు కదా మీరు ఫోర్ వన్ లోనే మీ ప్లేస్మెంట్ స్టార్ట్ అయితాయి కదా
ఇలా జరుగుతూ ఉంటాయి కదా ఇంకా మనకు తా మన్నీంగా ఏం అంత తొందరగా లోపలు ఉంటాయి కావల్సినప్పుడు వస్తాయండి అ
ఏమండి మీరు మాట్లాడుకోకుండా సైలెంట్ అయిపో
మీరే ఏమైనా చెప్తారా అని చూసాన్నామండి మీరే ఏ ఎట్లా ఏమి అని ఏది చెప్పలేదు ఇంకా ప్రిపేర్ కాలేదు ఇంకా అయ్యమనుకోలేదు అని చెప్తానే ఉన్నారు
అదే అండి ఒక ఒక ఉ ఒక ఐడియా అంటూ ఏం లేదండి ఎలా చదవాలి ఏమి అసలుకి ఏంద అండి అలా కాలం గడిచిపోతుంది తిన్నామా, పడుకున్నామా, తెల్లరైంది, లాగనే ఉంది.
ఉ
ఎప్పుడు చదవాలో ఏమో అర్ధం కావట్లేదు
చదువు మీద కొంచెం శ్రద్ధ పెట్టనండి చదవాలలాగ ఎప్పుడెప్పుడు చదవాల అలా ఇప్పుడెప్పుడు కొంచెం తెలుసుకోవాలా అని ఆతృత పెంచుకోండి అంతేగాని చదివితే ఈ బోర్ కోట్టట్లే కుండా చదివితే ఇంకా ఇంట్రెస్టింగా పెరగాలండి అట్డు ఉండాలి చదువు మన చదివే చదువు మనం చేసే పని ఇంకా చేసేది ఇంకా ఇంక కొంచెం ఇంక కొంచెపు చదవాలా ఇంకా కొంచెం ప ఏదైనా నేర్చుకోవాలా అనేటట్టు
ఇంకా కొంతసేపు ఏదైనా చెయాలి అని అనిపియాలి
ఆ
హు
ఏదైనా అంతే అలా ఉంటే మనం మంచి పొజిష చిన్కు వెళ్ళ
పొజిషన్స్ అవునండి మంచి పొజిషన్స్ కి వెళ్ళచ్చు
ఆ
ఉ
ఇప్పుడు ఏదైనా ఒక చదు చదివేటప్పుడు కూడా ఇప్పుడు నువ్వు ఒక గంట చదివినవు అనుకో ఆ గంట అయి చదవగానే ఇంకా కొంచం సమయం ఉండుంటే బావుండు. ఇంకా కొంచెం చదివిందో అనే ఆలోచన ఉండాలె అలా చదువే కాకుండా, ప్రతి విషయంలో తినే దాంట్లో గాన్ నీ ఎట్లేదైనా రాయడంలో గాని, తెలుసుకోవడంలో గాని ఇట్లా ఏదైనా కొంచెం. ఆసక్తిగా ఉంటే మంచి బావుంటదా
ఉమ్
ఉహ్ హు మీరేమంటరండి.
ఉమ్ మీరు చెప్తున్నారండి. చాలా మంచిగా మీరు చెప్పేదే కరక్ట్.
ఆ అవును మీరు గూడా ఈసారి ఎప్పుడైనా చ ఆ చ చదవాలన్నప్పుడు. కొంచెం ఇంట్రెస్ట్గా బోగా చదవాన్డ
ఉమ్ మ్ మ్మ్గాట్ నుంచి కాన్సన్ట్రేషన్ అంతా. నా చదువు పైన పెడతానండి.
ఆవ్
ఉమ్ చూద్దాం ఎంత దాంకపోతుందో.
అండి
చూద్దాం ఎంత దాన్కపోతుందో
ఉమ్ చూడం కాదండి. అనుకోవాలి దాని ఆచరించాలండ్ ఆచరించి. మీరు చదివితే మీరు ఖచ్చితంగా మంచి స్థాయికి, మంచి పొజిషన్ కి వెళ్తారండి. నేను హామి ఇస్తున్నా.
ఉమ్ సరేనండి ఆచరించి మంచిగా చదువ్తాను. మీరు నాతో ఇంత మంచి విషయ లు పంచుకున్నందుకు చాలా ధన్యవాదములండి. బాయ్
బాయండి.